ఆ చెప్పండి హలో
వినిపిస్తాందా
ఆ వినిపిస్తుందండి
హలో వినిపిస్తాందా మీకు
ఆ నాకు వినిపిస్తుందండి చెప్పండి
హలో విన్పిస్ ఆ ఆ బా ఆ బావున్నాను మీరు బావున్నారా
ఆ నేన్ బావున్నన్
ఆ ఆ బావున్నర్ రందరు మీ ఇంట్లో అందరు బాగున్నారా
ఊమ్ మా ఇంట్లో అందరు బావున్నారు నానకెలా ఉంది బావున్నారా
ఆ మా ఇంట్లో బాన్నారు అందరూ అమ్మ బావుంది నాన్న బావున్నాయి ఇ ఇంట్లో అందరు బావున్నారు
ఊమ్ ఎప్పుడు ఎళ్తారు ఇంటికి
వెళ్తాను ఉగాది ముందు రోజు అట్లా ఎళ్తాను మా ఇంటికి
ఓకే మధ్యాహ్నం నుండి ఎళ్తారా మార్నింగి నుండి ఎళ్తరా
ఆ ఎప్పుడు ఆ టైం చూసి ఆ రోజు ఎట్లా వీలయితే అట్లా ఎళ్తా ఇంటికి
ఓకే సింగిల్గానే ఎళ్తావా
ఆ సింగిల్ ఒక్కదాన్నే పోతా
ఉమ్ అంతేలే
ఆ ఇంకా బస్సు లో కదా ఆ ఎ ఎవరి బాధలే అవునా
లైట్ లైట్గా ఇప్పుడు కే ఆ ఇప్పుడు బానే ఇనుపిస్తుంది
మీరు పండగ బాగా జరుపుకుంటారా ఉగాది
అదేం పెద్ద పండగ ఏం కాదు కదా ఏదో పెద్దవాళ్ళకి గుడ్డలు పెడతారు అంతే మా ఇంట్లో. చనిపోయిన వాళ్ళకి ఏదో కొత్త సంవత్సరం అంటారు అంతే మీరెలా జేస్తారు
మేము అంతే ఏం చేసుకుంటా మీ ఇంట్లో పి అవి ఉంటాయి కదా బచ్చాలు తెలుసా మీకు బ బక్షాలు ఓలిగలు అవి చేస్తాము మా అమ్మ అవి రోట్లో చేస్తది రోడ్లో రుబ్బి వాటితో ఆ వాటితో ఓలిగలు చేస్తారు
ఆ ఆవుహ
టైం ఉంటే అప్పుడే ఓలిగలిచ చేస్తుంది లేకపోతే సాయంత్రము అట్లా ఓలిగలు చేస్తుంది మీరు ఓలిగలు చేస్తు
అది కామనేగా అందరు ఇంట్లో
ఏమో కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా
అది పిండి వంట కదా ఏ ముంది ఏ పడుగ కాల్సి అంటే ఆ పండగ చేసుకుంటారు కానీ మా ఊర్లు వినాయక చవితికి చే తర అవి
చేస్తా ఒక్కొక్కరు ర ఒక్కొక్క ప్రశ సదన్ తీసుకెళ్తారు కదా దేవుడి దగ్గరికి.
మ్! వాళ్ళ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు.
మ్! ఇంకా, మీ మీరు ఉగాది పచ్చడి చేసుకుంటారా?
ఆ చేసుకుంటాం.
ఆ మేమైతే ఏం చేసుకోము. ఉగాది పచ్చడంతా.
ఈసారి చేసుకోరునుకుంటాం. ఎవరు? ఎందుకంటే మామిడి కాయలు లేవు కాబట్టి.
మామిడికాయలు ఉన్నా లేకపోయినా మేమైతే అసలు చేసుకోము ఎందుకో?
ఆ అలవాట్లేదా?
ఆ
ఆ అంతలే ఏముంది గాని
అంతే, శివాలయం దగ్గరికి పోయేసి వస్తాం మా ఊర్లో.
ఎల్లేసి చూసుకొని వస్తారు అంతే.
ఆ ఇంక మా అమ్మ ఇంట్లో అన్నీ చేచేసి ఉంటుంది ఇంక మేము లేచి స్నానాలు చేసేసి రెడీ అయ్యి ఇంకా దేవుడి దగ్గర పోయేసి వస్తాం గుడికి. ఆ లోపు మా అమ్మాయి ఇ చేసేసి పెట్టింటాది. ఇంకొచ్చి తినేస్తాం అంతే.
అంతే కొందరి ఇంట్లో అంతే ఇంకా. అమ్మోలు చేస్తారు మేంగుచ్చిని తింటాం.
అవును. గ చిత్రాన్నము. ఆ వస్తారు.
మ్! నువ్ వన్ అండ్ హాఫ్ వీక్ ఆ చెప్పు చెప్పండి చెప్పు చెప్పండి. ఏదో చెప్తున్నారు.
మర్చిపోయినా మీరు చెప్పండి గుర్తువచ్చినప్పుడు చెప్తా మళ్ళీ.
ఒక వారం ఉంటారా ఇంట్లో?
ఆ ఏమో తెలీదు.
ఈ బుధవారం పోతే వచ్చే బుధవారం వస్తారా మీరు?
ఆ ఏమో ఆడ ఇంట్లో. పరిస్థితులను బట్టి.
ఓకే, ఓకే
మీరు, ఇంకా, పండగ బాగా జరుపుకుంటారు. ఆ మీరు వినాయక్ చవితి ఎందుకు?
హుమ్ వినాయక చవితి ఏముంది బొమ్మను పెడతారు అంతేగా?
ఆ పెడతారు మీరు ప్రతి పండుగను అట్లే అంటున్నారు ఏముంది? అంతే కదా ఇంతే కదా అని కొంచమన్నా సాంప్రదాయం తెలీదా మీకు?
మా ఇంట్లో వాళ్ళకి కదా నాకేం అంత అవసరం లేదు సాంప్రదాయం.
ఆ పండుగ జరుపుకోరా మీరు?
వామో చేస్తాది. ఏదో దేవున్ని చేసి పసుపుతో పెట్టి
మ్! మేమైతే అసలు చాన్ ఆ చాలా బాగా చే చేస్తాం చేసుకుంటాం మా ఊర్లో చిన్న ఊరు అన్నమాట. మొత్తం మాది ఇంకా కాబట్టి ఒక వినాయకుడే తెస్తారు ఊర్లో. ఇంకా అందరుూ ఆడే ఉంటారు కదా ఇంకా డాన్సులు లు అందుకు లడ్డు వేలం పాట వేస్తారు.
ఆ బాగుంటది ఉ నేను అలాంటి వాటికి వెళ్ళను అందుకు నాకు అంతగా తెలిదు
మా ఊర్లో ఇంకా అందరు వాచ్చేసి ఆడే గుడి దగ్గరే కూర్చోంటారందరూ కూర్చునేసి అందరు బాగా మాట్లాడుకుంటా ఇంకా ఇంకా అందరు పిల్లొలు అందుకు డ్యాన్స్ వేస్తా ఉంటారు పోయిన సారి నాకు ప్రైజ్ కూడా వచ్చిందా పోయిన సారి కాదులే ఆ పోయిన సారి
ఏమొచ్చింది నీకి
ఒక బాక్స్ వచ్చింది ఒక ఏడు పెన్నులు కూడా ఇచ్చినారు రెండు దాంతల్లో ఓ వచ్చింది నాకు
చిన్న ఊరు అన్నారు అంత బాగా చేస్తారా
అంటే మామూలుగా ముందు కూడా పెడతా అనిన్నారు కానీ ఎప్పుడు ఇట్లా ఏమీ ఇయాల ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళలకు కానీ అప్పుడు నేను ఆడినప్పుడు మాత్రం ఇచ్చిండ
అదృష్టం అండి
హుమ్ అవును చాలా బాగుంటుంది
హుమ్ ఎందుకు గిఫ్ట్స్ ఇచ్చినందుక
అంటే ఎప్పుడో కదా ఇది మా ఊర్లో ఇచ్చినార అన్నట్లు ఇంకా బాగా గుర్తుగా ఉంటది అట్లే
హుమ్ అవును అది నిజమే సాధించారు కదా మీరు
హుమ్ ఇంగమ్మా ఇంకా మూడో రోజు కదా అప్పుడు మేమందరం డ్యామ్ దగ్గరికి పోతాం నిమజ్జనం నిమర్జనానికి ట్రాక్టర్లు
మీరు చె మీ చెరువులో వేయ్యరా
ఆహా మేము చెరువులో అందుకు వేము డ్యామ్ దగ్గరకి పోయి ఆడ ట్రాక్టర్ లో మొత్తం అసలు చాలా బాగా చేసుకుంటాము రంగులంతా పూసుకునేది హుమ్ అసలు చానాచ్చు ఆ చుట్టుపక్కల ఊర్లో అక్కడికి డ్యామ్ దగ్గరకి వస్తారు
ఉ అన్ని బొమ్మలు అక్కడికే వస్తాయా
ఆ ఆల్మోస్ట్ చానా వస్తాయి అక్కడికి
ఓకే
కు ఉంటే పైకి పంపిరు ఇంద ఆ నీళ్లే కాలువ లాగా వస్తాయా గా అక్కడే ఊరికే మునిగేసి వస్తారు దేవుడు ఉండే ట్రాక్టర్ ని మాత్ త్రమే పంపిస్తారు అక్కడికి
వాటర్ ఎక్కువ ఉంటే నీళ్లు ఎక్కువ ఉంటే
ఆ నీళ్లు ఎక్కువ ఉంటే పంపియరు అందరినీ పోలీసులు అందుకు చానా మంది ఉంటారు
ఓకే అందరూ ఒకే రోజు అనుకోని పోయి దేవునీ
అంటే అందరూ మూడు రోజులకే నిమజ్జనం చేసేస్తారు
ఓ మీరు ఆరు రోజులు ఎనిమిది రోజులు అలా పెట్టుకోరా
ఆహా అట్లేం పెట్రు ఇంగా పూజలు చేయాలి కదా అందరికి ఒరుఒక్కొక్కరికి ఏదో ఒక పనులు ఉంటాయి ఖచ్చితంగా ఇంగా కాబట్టి మూడు రోజులు అంతే
హు అంతే నేనా
మీము అందరం ఆ రోజు పొద్దున్నే ఇంకా గోక్కసారి పూజారి లేటుగా వస్తారనమాట ఇంకా మేం తినేసి ఇంకా మళ్ళీ పోత్ తంగుడి దగ్గరికి ఆయన వచ్చే దాన్ని బట్టి ఒక్కొక్కసారి మధ్యాహ్నం కూడా వస్తాడు
ఓకే మధ్యాహ్నమా
ఆ అంటే ఇంకా అన్ని ఊర్లకి పోవాల్సొస్తుంది వాళ్ళే ఇంకా కాబట్టి దానివల్ల ఒక్కొక్కసారి లేట్ అయింది.
హు తెలిదు.
తినేసి ఎళ్తాము ఇంకా ఆడ పూజ అయిపోయి నుంచి. ఇంకా ప్రసాదం ఇస్తారు ఇంకా పంచామృతం గూడ ఇస్తారు. తాగేసి ఇంటికి వచ్చేస్తాం. ఆ పంచామృతం చేస్తార్ ఆడే గుడి దగ్గరే.
అంటే దేవునికి అభిషేకం లాగానా, లేకపోతే మామూలుగా వాళ్లే చేస్తారా.
మామూలుగా అన్ అన్ని పూలు అవి ఉంటాయి కదా పండ్లు అందు. పెరుగు, పాలు, నెయ్యి అన్నీ ఎసి ఆడే. చేసేస్తారు ఒకటి పెద్దగిన్ని తీసుకొని.
ఉహు ఓకే ఓకే అంతే లేండి.
కానీ అందరికి ఇస్తార. అందరూ తెచ్చిన ప్రసాదం ఉంటుంది కదా. అంత పెద్ద. దీక్ష దీక్షా కాదులే ఒక పెద్ద పరాతం తీసుకొని. దాంట్లో పెట్టి అందరికి కొంచెం, కొంచెం పెడతారు ఎవర్ ప్లేట్. యోవరి పల్లెంలో వాళ్ళకి.
కప్పు గిస్తారా.
దూ అహా పల్లెం పెట్టి నింటారు కదా ఆడ యోవరి పల్లెం లో అందరికి. తీసుకొని వస్తారు పల్లెంలో పెట్తారు ఎవరు పల్లెంలో వాళ్ళకి.
ఓకే ఓకే ఇప్పుడు మనం సింగిల్ గా ఎళ్తే ఇయ్యరా.
ఆ అట్లా కూడా ఇస్తారు యోవరికైనా పెడతారు.
ఉహు హు ఓకే ఎన్నిసార్లు అన్న తీసుకోవచ్చా.
ఆ తీసుకోచ్చు. అయినా ఇంకా ఇంట్లో కూడా చేసుకుంటాం కదా. ఇంట్లోదే ఉంటుంది. ఆ ఇంట్లో చేసి అడి తీసుకున్. పోతే అదంతా కలిపి అందరికి పెడతారు.
ఓ మీరు అలా చేస్తారా.
ఆ.
ఎటుగననీ అంటే సపరేట్ గా వాళ్ళు చేస్తార అనుకున్నా నేను.
ఆహా సపరేట్ అట్లేం చేయరు.
అ
మామూలుగా దేవుని. కొనిపించి తింటారు కదా ఊర్లో ఎవరొకరు.
అవునవును.
ఆ వాళ్ళు ఫస్ ఓ. ఫస్ట్ రోజు పూజ చేస్తారు వాళ్ళు దేవుడికి. రెండో రోజు ఎవరు చేయాలనుకుంటే వాళ్లు అన్ని పూజకు స. కావలసిన సామాన్లన్నీ తెచ్చి వాళ్ళు చేస్తారు. సరే మరి నాకి పని ఉంది కొంచెం. ఉమ్ ఓకే ఓకే బాయ్.